అ.
ఫిష్ ఉందా. ఏం లేదు. నువ్వేం చేస్తున్నావ్.
ఏం లే వండుకున్న ఇగ అట్లా.
పండుకున్నవా తిన్నవా.
తిన్న పొద్దుగాల తిన్న.
తిన్న.
ఉమ్. ఏం చేస్తున్నారు?
ఏం లేదా అగో పండుకున్నారు వీళ్ళు ఒర్రుతా ఉన్నారు ఒకటే అర. వల్లను వండుకొని ఇస్తలేరు వాళ్లేమో వండుతారు.
ఉహు ఎప్పుడొచ్చిరు మీ పిన్ని వాళ్ళు.
పొద్దున.
కంది పోయిలా.
పొద్దున పొద్దున.
బండి పైన వచ్చిర్రా అంటే.
ఆహా లేదు లేదు బస్కే అంట బస్సుసే లేవంట అసలుకి. పొద్దున ఎక్కడి నుంచల్లి ఎక్కడికో. కా కారు ఏదో బుక్ చేసుకొని వచ్చిర్రు మల్ల అక్కడి నుంచి అక్కడికి ఆటో బుక్ చేసుకుని వచ్చిరు మళ్ళీ ఇడికి. బస్సు.
ఉమ్.
హ్మ్. ఎందుకు బస్సెస్ లేవు నిన్న నిన్నెవరు స్నాప్ బెట్టిర్రు కదా ఏదో సిఎం మీటింగ్.
అదే వని మీటింగ్ ఉండే వని మీటింగ్ కి అన్ని బస్సులు పోయినాయి.
ఎవరో పెట్టింరు స్నాప్ అదే చూసిన. హుమ్ సీఎం మీటింగ్ అని బస్సెస్ పోయినయా. ఈరోజు కూడా లేవట పొద్దున ఒకటే లొల్లి ఇగా.
ఆహా పట్టు బి పోతావా
ఆ రేపు మేబి
ఉం
నమిేషమ తిన్నావా మరి
పొద్దుగాల తిన్న
ఏం కర్రీ
పప్పుచారు ఆలుగడ్డ టమాటా
ఆహా మాది కూడా పప్పు చారు పన్నీరు
ఎవరు చేశిర్రు
నేనే చేసినా
ఏమయిన తేడ కొట్టిందా
అదేమంటారు పన్నీర్ ఉడకలేదంటా
నలకు వర్స బెట్టక్నా
ఏ అట్టే ఉడు లేదు మించది చూపల గట్టిగా ఉంది అంతే
హు హమ్
ఉం బానే వుంటే బానే వుంది
మసాల అంతా వేసేసినవా
అంతా ఏం కాదు ఎక్కువ ఎక్కువేం తినం కదా కొంచెంమ తింటాం కాబట్టి కొంచెమే వేసినాం మసాలా
ఆహ
హు హమ్ ఇంకా ఉం
గ్రేవీ టైప్ వచ్చిందా ఆ వస్తదా నీకు చేసుడు హు హమ్
ఎందుకు రాదు
అందర తిన్నార మరి
ఆ తిన్నాం పండుకున్నాం లేచినం కూడా మే ఏం అనుకోలేదు మమ్మల్ళు అనుకోలే పడకుండే వేసింది ఇప్పుడు మరలికి
మీ పిన్ని మీ బాభ్ భాయ మే మీ డాడే
డాడీ పండుకుంటా లేడు మరి
హు హమ్
హు హమ్ కోష మే మ ఎలాకి మయడ కావాలంటే వేసిన అన్నమాట ఏమని ఆ ఆమె బర్త్డే అన్నమాట ట్యూస్డే
ఇడినే ఉంటరా మరి
లేదు
ఆ
దాన్ని దాన్ని చూడేట్లా ఫోటో తీస్తుంది మా ఇ దకు పెట్టుకుంది ోపల ఫోటోలు తీసుకుంటుంది ఇగ
అటు ఆడెక్కువ వోతారు గా మీరు
అ ఆ ఏడికి ఇప్పుడు సుస్థి గదా మేం బొమ్ ఏడికి ఊ అ వినిపిస్తుందా
ఆ మీ తమ్ముల్ తమ్ముళ్లు ఏం జేస్తారు
ఏం లేదగో ఇద్దరు కలిసి మా తమ్ముడి ఫోన్లో గేమ్ ఆడుతురు హుమ్ క్రికెట్ ఆడుతురట మా ఎండలో పొయ్ వాళ్ళ ఇంటి దగ్గర పెద్ద గ్రౌ స్కూల్ గ్రౌండ్ ఉంటదానమాట అక్కడ
ఇయాల సెకండ్ సటర్డే నా వాళ్ళకి
ది
ఆ
వాళ్ళ ఇంటి దగర పెద్ద స్కూల్ గ్రౌండ్ ఉంటది దాంట్లోకి పొయ్యి ఇగ ఒకట్ టే గేమ్ ఆడతా ఉంటడు క్రికెటు పొద్దు నుంచి సాయంత్రం దాకా ఆడుకోమన ఆడుకుంటాడు పిచ్చి క్రికెట్ పిచ్చి
ఇయాల సెకండ్ సటర్డేనా అంటున్నా ఆనికి
ఆహా లేదు డుమ్మ కొట్టొచ్చిరు
టెస్కొద
ఆ
ఇద్దరు ఒకటే స్కూల్ ఆ అంటున్నా
ఆ కొట్టే వాళ్ళు ఇంటి ముందు ఉంటంది స్కూల్ కి ఆండ్రిడ్జ్ స్కూల్ అని వాళ్ళ ఇంటి కళ్ళే ఉంటది
ఏ క్లాసు
మా చెల్లె ఫిఫ్త్ మా మాంగో సెవెంత్
ఊహు చిన్నపిల్లలే
ఊమ్ కాని వాడికి క్రికెట్ పిచ్చి ఎవరు చెన్నైస్ చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్
పకు చెన్నై అంటే చెప్
ఆ
హైదరాబాద్ అంటేనే జెప్పాలె
అవునా
వన్ లవ్ వన్ టీమ్
ఊమ్ ఊహు ఏం లేదు ఏం జేస్తా కాలీ
మొన్నొక్క రోజు మొన్నో ఒక్క రోజు కాలేజ్ కోకపోతే ఎంత పోయింది అనుకున్నావ్ ఇయాలా
ఆ
సెవెంటీ ఫోర్ ఉండేది సెవెంటీ లో పడ్డది
భూ దేవుడా అవును మర్చిపోయిన నేను కాలేజ్ కి పోయిన కాదు ఈ రోజు
ఆ
పోయినా కాలేజ్కి పోయినా అయితే ఫీజ్ అప్డేట్ చేయించుకున్నా నేను ఏం లేదు కదా అమ్మ డ్యూ అంటుంది అయితే మొన్న శియర్ వల పేరెంట్స్ వచ్చి కట్టిరట ఫీజ్ కట్టిరట ఐనది రూల్ నెంబర్ థర్టీన్ ఎలి థర్టీన్ ఫిఫ్టీన్ నెంబర్ ఏసిరట వాళ్ళు నా నెంబర్ ఏసిర్ అంట
ఆ
మళ్ళీ వాళ్ళు హెఒడికి ఫోన్ చేసి ఇట్లా ఇట్లా అంటే మేము అప్డేట్ చేస్తాం అది ఇది అని అన్నారు అయినా నేను ఎప్పుడోగా చేసినను ఫీజు మీకేం ప్రాబ్లం కాదు అని నేను అన్నా అయితే ఇగ స్కాలర్షిప్ అప్లై చెయ్యాలి అట్లా ఇట్లా అని మా హెఒడి పెట్టింది అనమాట గ్రూప్ లస్ ఆ ఫోర్టీన్త్ లోపు అప్లై చేసి ట్వంటీ నైన్త్ లోపు అమౌంట్ పడుతది మీకు అని మళ్ళా ట్వంటీ నైన్త్ కి రిలీజ్ చేస్తారట అమౌంట్ అద
మనకు పడదుగా వాళ్ళకు పడుతది
లేదు మరి ఏం మాట్లాడుతుంది తెలుసా నా కేఐసిటిస్ స్కాలర్షిప్ వస్తది కదా ఫిఫ్త్ కె అయితే అద క ఫార్వర్డ్ చేయలేదంట వాడు ఇప్పుడు నేను థర్టీ ఫైవ్ థౌజండ్ రియంంబర్స్మెంట్ కడితేనే ఫార్వర్డ్ చేస్తాడంట ఎంత ఇది ఊడు మీ కాలజ్ ల చి మీ అకౌంట్లలోనే వడుతున్నాయి కదా మనీ నువ్ అవి కడితేనే నేను ఫార్వర్డ్ చేస్తా లే కపోతే చెయ్యో మొత్తం కాలేజ్ లో మొత్తంల ముగ్గురమెమో ఉన్నాం అంతే అమ్మా ముగ్గురి ఆపిండు ఏమన్నా ఏసుకొనిని సప్పుడేక వచ్చ ముప్పై ఐదు వేలకు నేను ఏడవో అప్పుడు
హా
ఊ మరి అందుకే ఇగ సపడేక ఊకున్నా మొన్న అన్ పేసులు మార్చిన మళ్ళీ ఇప్పుడే ఇటు పెయింటింగ్ ఫీజు కట్ప్పించుకునే దాకా నన్ను అదే రిజిస్ట్రేషన్ ఫామ్ అట అంటే ఎంత కట్టిన ఎంత అమౌంట్ ఉంది త బ్యాలెన్స్ ఉంది అని ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ లా ఉంది
ఊ
అ దాని మీద సైన్ చేపిచుకున్నాడు నేను చెప్పినా ఇట్లా ఫ్యాకల్టీ ఉంటారు కదా సరి ఇట్ల సార్ ఫిఫ్టీ థౌసండ్ స్కాలర్షిప్ వచ్చేదాని రానిస అసలు యాక్చువల్గా మెరిట్ స్కాలర్షిప్ అది మమ్మల్ని ఇట్లా చేేయకుండా ఉండడం ఏమైనా కరెక్టేనా ప్రిన్సిపల్ సారికి అన్నా నేను అంటే ఏ వేస్ట్గాడమా అసల్కి అయినా గట్ల చేస్తార ఎవరన్నా అని తిడతావున్నాడ శేరు
ఆహా
ఊ మరి అంత ఘోరం యప్పు లేదింకా ఫారం మరి అయినకి ఏం తెలుసని నా బర్త్డే ఒకరు వచ్చి ఇక మేం తర్టీ ఫైవ్ కడతనే ఏసడట లేపోతే ఎయడట
ఆ
గది ఇయమను గట్లన ఏమో ఇగ అది ఇగ పోనట్టే అనుకున్నా సప్పడే కూకున్న ఇగ నేను ఏం చేయాలి
మండే నుంచి పో అన్న కాలెజ్ కి
ఎవ్వరు ఫీజు కట్టలేరు మరి ఎవరైన వస్తారో రారో తెలవదు సంతోష్ అన్నదెమో గని తెల్వద్ ఇగ
ఉహ
ఇంకా వర్షం పడ్తుందా
ఇగ బోన్ఫైడ్ తీస్కొని బోన్ఫైడ్ సైన్ చేపించుకొని వచ్చినా స్కాలర్షిప్ రెన్యువల్ పోయి చేపియాలి ఈరోజు సాయంత్రం ఒకవేళ బయటిక్ పోతే చేపించ్చేస్త
ఆ
మెమోస్ స్క్రీన్ షాట్ ఉన్నదా ని దగ్గర
ఆ
నా మెమోస్ స్క్రీన్ షాట్ ఉందా అప్పుడు నువు చూస్నావా రిజల్ట్ అ
ఫైమిలీ జంత
ఓ అయినా సారీ మ్యామ్ అది నేన అక్కడ ఉన్నప్పుడు నేను నా రిజల్ట్ చూడు అనేసి నీక్ చెప్పినా కదా నీ దగ్గర ఉందా స్క్రీన్ షార్టు
లేదు ఏ
ఇప్పుడు అది కావాలి స్కాలర్షిప్ రెన్యువల్ కి స్కాలర్షిప్ స్టేటస్ చెక్ చేసిన తెలుసా చేస్తే మన సెకండ్ ఇయర్ది సెండ్ టూ ట్రెజరీ అని ఉంది అంటే శాంక్షన్ అయినయ్ మనకి స్కాలర్షిప్ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్
హ్మ్
రియంబర్స్మెంట్ త్రీ ఫైవ్ అవి సెండ్ ట్రెజరి అని ఉంది గని ప మనకు వళ్లే అవి అవి ఎప్పుడు పడు ఎమో తెల్వదు మళ్ళ థర్డ్ ఇయర్ అయితే సిక్స్ ఫైవ్ ఏ ఉంది గని త్రీ ఫైయేయితే లేదు హ్మ్ ఎట్లనో ఏమె ఇగ
ఎండ కొడుతుందా వానుందా
ఓయో ఫుల్ ఎండ గోడుతుందమ్మోసలు ఎంత అంటే అంత కోడుతుంది ఎండ
ఉహు ఎంజాయ్ చేస్తుర్రా ఇగ మొత్తం మీ తమ్ముళ్లు చెల్లెల్లు నువు
ఏమ్ ఎంజాయ్ ఒకటె ఒర్రుతా ఉన్నరు
హ్మ్ హు మంచిగుందా ఇల్లు ఇప్పుడు
హ్మ్ ఏముంటది ఆ
తల తలాడుతుందా
హ్మ్ హు తల తల హ్మ్ హు మా నాన్న ఉంటే మంచిగుండు ఇంకా
హ్మ్
ఇంక
పండుకోలె మరీ నువ్
ఏ లేదు
ఎందుకు
ఏమొ పండుకోవడమే అయితలెదసలు ఫుల్లు కల్లుమండినయి నిన్న ఇగ పోయి పండు కుందమన్ చూస్తే అస్సల్ నిద్ర రాలేదు ఏం రాలేదు నిన్న మొత్తం మా సైడ్ పండుకోలేదు అసలేం అది నిద్రనే పట్టలే ఇంగా
ఎందుకు వట్టలే
ఏమో ఎందుకొ ఏమో ఎంత పండుకుందమనీ ట్రై చేసిన అని అస్సల్ నిద్రలే ఊకే మెళుకచ్చింది
ఉహు
ఉ ఇంట్లకు రమ్మనకపోయినవ్ వేన్ ప